హలో ఆ వినిపిస్తుంది
ఎం చేస్తున్నవ్
ఏం చేయలేదు బయటికి వెళ్దామని ఆలోచిస్తున్నా ఏమన్నా టీ ఆ కాఫీ ఏదో ఒకటి తాగేసి వద్దామని
ఫ్రెన్స్ తోన
ఆ ఫ్రెండ్స్ తోనే ఇంక ఒక ఒకరిమే అంటే మనం పోలేం కదా
హు
అందుకనేసి
అవున్లే దగ్గరేన టీ
ఆ దగ్గరే మూడు నిమిషాలు పడుతది అంతే నడవడానికి
కొద్దిసేపు బయటికిపోతే రిలాాక్స్గా ఉంటాది
అదే అదే బైటికి కి వెళ్తే రిలాక్స్ ఉంటది ఇక్కడ క్లైమే బాగుంది ఆరున్నర టైం అవుతున్నా కూడ అసలు చీకటి పడ్డం లేదు
ఇప్పుడు సా సమ్మర్ కాబట్టి చీకటి పడదు సీజన్స్ బ బట్టి ఇది కానీ సన్ మారుతూ ఉంటాడు వింటర్ వచ్చిందంటే త్వరగా సూర్యుడు అస్తమిస్తడు
ఉ
సమ్మర్ వస్తే మాత్రరం త్వరగా ఆస్తమించడం
ఉ అవును
అట్ల
అదే ఇంకా ఫోన్ అదే ఇంక ఫోన్ చూస్త చూస్ ఇంక ఫోన్ చూస్తూ చూస్తూ టైం ఎంత అయింది అబ్బా అని చూస్తే ఆరున్నర కానీ ఇంగా చూస్తే బయట క్లైమేట్ అట్లనే ఉంది
హ
అందుకు అనుకుంటి ఇంగ ఎక్కడన్న బయట కన్నా వెళ్దామా తాగేసి టీ వద్దాము కొంచెం రిఫ్రెష్ ఉంటుంది చెప్పేసి అనుకుంటా ఉనిన్న
హు వర్షం పడింద మీకు
ఆ నిన్న పడింది ఈ రోజయితే ఏం పడ్డంల వర్షము
హు
బాగుంది క్లైమేట్ అయితే చల్లగ ఉంది బాగా మరేమన్నా నైట్ కి ఏమన్నా పడ్ తుందేమో
గాలి వన వటి కొంటంచి మళ్ళ స్టాప్ అయిప
హు
నేను చూసినాను మా ఫ్రెండ్ ఏమ్ నిన్న పెట్టిండ వీడియో పెట్టిండ
ఉమ్ వర్షం భలేపడింది
అక్కడ పడేదెంది ఇక్కడ పడితే మేల్ కదా
అదే పోలాల కన్నా నీళ్ళు అవుతాయి కదా
ఆ ఏదో ఎ టౌన్లో పడతయి సిటీస్ ద
అవును సిటీ ఇంగ సిటీస్ లో అయితే చెప్పకూడదులే ఇంగ ఏం వర్షమో అసలు పోవడానికి కూడా బయటకి అంత వర్షం పడుతుంది దానిలో పెడేదేదో సగం పల్లె టూరులో పన్నా కూడా తోటలన్నా బాగుంటాయి కదా అనిపిస్తది ఒక్కొక్కసారి
సిటీస్ లో ఎట్లా అంటే చిన్న వాన అయినా పెద్ద వాన్ లక్క కనిపిస్తుంది ఎందుకంటే నీళ్ళు ఇంకిపోయేగాని ప్లేస్ ఉండదు
అవును
ఈడపల్లెల్లో అంటావా నీళ్ళు పీల్చేసుకుంటుంది నువ్వు ఎంతన్నా వాన పడు పీల్చుకుంటుంది లేదా కాలవలకు కెళ్ళిపోతాయి ఆడ ఇంకెక్కడ కాలువల్లన్న ఉంటయ్ ఆ డ్రైనేజ్ లయితే ఇంకా రోడ్ల మీద పాడతాంటయ్
అవునవును
పాతాలు పరిన్నట్టు
ఊ ఆ జలపాతంలో అవి మంచి నీళ్ళో అర్థం కాదు కాలువ నీళ్ళో అర్థం త్తం కాదు వద్దులే ఇంక అన్ని మి క్స్ అయిపోతాయా రావాళ్లంటేనే ఎట్లో ఉంటది ఇంక
బయటికి అడుగు పెట్టబుద్దుగా మాములు మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు గానీ వర్షం పడితే బయటికి రాబుద్ది కాదు ద్ ఇంగ అట్లా సిటీస్లో ఉన్నప్పుడు ఇంగ అట్ల పడితే ఇంకా చానా అద్ధవానంగా ఉంటుంది
అవును
నేను చాన్ సార్లు చూసినలా అక్కడ ప్లేస్ స్ ఉండదు కదా అన్ని బిల్డింగ్లు కట్టేసారు
అవును ఎక్కడ ఇంచు స్థలం కూడా కాళీ లేదు ఇప్పుడు సిటీస్ లో ఎక్కడ జుడు బిల్డింగులతో ని మునిగిపోయింటదన్నమాట స్థలాలన్నీ
ఆ మీరున్న కళన్నా చెట్లు అన్ని పెంచింటారు కాబట్టి వా వాతావరణానికి బాగుంటుంది
అవును మా మేము ఉన్న చోటయితే ప్రతి ఇంటికి ఒక కొబ్బరి చెట్టు ఉంటది
చెట్లు కాని బాగా పెంచిుంటారు అవ్బా రోడ్ల పైన కానీ అంతగాని బాగా పెంచుంటున్లా
అవును
హ ఏం నైట్ ఏమి డిన్నర్రు
నైట్ ఇంక ఏదో ఒకటి చేసింటారు ఈ పీజీ వాళ్ళు ఏదో సాంబార్ రైస్ ఓ పప్పో ఏదో ఒకటి చేసింటారు ఇంకా అడ్జస్ట్ అయి ఇంక తినాలి ఏం చేస్తాం ఇంకా
అంతే లే ఏం చేస్తాం మనగాని చేసుకొని తింటానికి లేదు పోలేదా ఇంటికి
లేదు ఇంకా పోలేదు వీకెండ్ వస్తే చూస్తా ఇంకా వీకెండ్ వస్తే పోతా ఉమ్ ఈ వీక్డేస్ లో అంటే వర్క్ ఉంటుంది కదా
వీకెండన్నా ఒక్క రోజే కదా నీకు ఇచ్చేది
శనివారం ఆదివారము ఉంటుంది కదా రెండు రోజులు
అవునా ఇప్పుడు కొంతమందికి అట్ల చెప్ అది వేస్తున్నారండి కదా కొంతమందికి సాటర్డే మండే అట్లగానే వేస్తున్నరంట కదా
అవును అవును వేస్తున్నారు
కావాలంటే సాటర్డే సండే ఎడితే ఎప్పుటికనా మేల
అవును
ఒక రెండు రోజులన్న ఇంటి దగ్గర ఉన్నట్టు ఉంటుంది ఇంకా మండేలు అట్లా వస్తే మండే యూజువల్ వేస్తే పొయ్యేకొండదు వచ్చేకొండదు
ఉమ్
చేసింటివా అమ్మ వాళ్ళకి ఫోను
ఆ చేసినాను మాట్లాడినాను అయిపోయింది ఇంకా
ఏం పోలేదా అండే రోజు
ఆ
ఏం పోలేదండ్రా ఆఫీస్ కి
ఆ లేద్ నేను బొప్పామ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా చెయొచ్చు నేను ఆ
అట్లయితే ఇప్పటికే ఏం మళ్ళీ ఇంటి దగ్గరేం చేసుకోవచ్చు కద నువ్వు
అంటే ఆఫీస్ లో అప్పుడప్పుడు ఆఫీస్ కి రమ్మంటారు వారంలో మూడు రోజులు రెండు రోజులు రమ్మంటారు ఇంగ ఒక రోజు మిగిల్త ఆ ఒక్క రోజ్ కి ఏంలే మళ్ళా ఇంటికి ఓయ్ మళ్ళీ ఏడొస్తాం అనేది ఇంగ ఇక్కడే ఉండేది ఇంకా
అదన్న వర్క్ ఫ్రమ్ హోమ్ డైరెక్ట్ అయినా పెడితే మనకి అంత ఇంత మిగులుతుంది
చానా మిగులుతది సిటీస్ లో ఖర్చు బా చానా ఉంటుంది రెంట్లే చానా కాస్ట్లీవి ఉంటాయి
ఇప్పుడు
ఆ ఇప్పుడు ఎక్కడా రేట్లు చాలనా పెంచేస్తున్నారు అసలు ఎక్కడ కొనేకేం లేదు డు
ఉమ్ ఊ అట్లానే మా అన్న ఇంకోకటేసారి వెేకేట్ చేసేసి హైదరాబాడ్ లేదంటే ఇంటి దగ్గరే వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాడు
చానా మేలు అట్లా చేసుకోవడం ఖర్చులు అన్ని మిగిలిపోథె మనకి జీతం ఎంతయితే వస్తుందో అంతా మిగులుతుంది మహా అంటే ఒక వెయ్యి రూపాయలు ఖర్చు అయ్యేదే బరువు ఇంకా
అది గాని కరెక్ట్ఎ
ఊమ్
ఇంకేం ఖర్చు ఉంటుంది ఏద పోతే బయటికి పోతేనే నీకు ఖర్చు
అదే మహ అంటే వెయ్యి రపాయలు ఖర్చ్ అయితే బరువు బయటికి ఓయ్ టీ తాగేసి ఏందన్నా తినేసి వచ్చినా కూడా వేయ్యిరూపాయలయ్యే దే బరువు
ఇంగ అది మేలు కదు మా అన్నకి పాపమ్ సిస్టమ్ ముందర కూర్చోని కూచ్ కూర్చొని వెన్ను అమ్మక ఉంటుంది కదా వెనకల అది నొప్పిస్తుందని తనకలాడుతున్నాడు పాపం కూర్చో లేకుండా ఉన్నాడు డైలీ స్ప్రేలుగావి తిరిగి పూస్తున్నాడు ఊ నే హాస్పిటల్ కన్నా వెళ్ళనుని చూపించుకోండి నడు నొప్పులు అయితే పిచ్చి పిచ్చికొచ్చిందా వెన్నెముక ఏం చూపించుకోవాల్న అని
ఆ
ఇప్పుడు కంపెనీ తరపున ఎంతో ఎంతో పెట్టుకుంటారు కదా దానికి ఫనీ అట్టే చూపించుకో అని చె రేను
ఉ
అంటే ఇంకేం మాట్లాలే సైలెంటు ఉన్నాడు నీ ఇష్టం లేని ఇంక నేను ఏమి అన్లె
అంతే ఇంకేం చేస్తాం ఇంకా సంపాదించిందంతా కష్టపడి సంపాదించిందంతా అట్లనే పోతుంది ఇంకేం చేయాలి ఇంకా
చిన్న రోగం వచ్చిందంటే చేయాలి దానికి
ఇంకా అది పెద్ద పెద్దగతే మనం కొంచెం పట్టించుకుంటే పర్లే లేపోతే పట్టించుకోలేదు అనుకో ఏముందిరా అనుకున్నావనుకో పెద్ద పెద్దగా అయితునే ఉంటది ఇంకా మనకి ఇంగ డబ్బులు ఏం ఖర్చు అయిపోతది ఇంకా సంప నచ్చినడబెట్
ఒక్క రోజులో తీసుకొం పోయి వాని చేతిలో పెట్టినట్టంతే
అంతే ఊ ఇప్పుడేం హాస్పిటల్ కి పోతే ఏం వెయ్యి రూపాయలు రెండువేలతో అయిపోయే బిల్ల ఇప్పుడు ఉమ్మయ్య చానా అసలు ఇప్పుడు
ఏవో తక్కువగా హాస్పిటల్ అంటే ఇప్పుడు ఎక్కడ లే
ఎక్కడలి ఒసలు దొరకవు కూడా మనకు తక్కువలో టోకెన్ తీసుకోవాలంటేనే ఎంత పెట్ ఖర్చు పెట్టల్ల
అవును ఇగ చిన్నవి చిన్ని చిన్న హాస్పిటల్లోన చిన్నవితే చూస్తారు పెద్ద పెద్దంగా ఉంటే పోండి హైదరాబాడ బెంగళూర
ఆ అంతే హైదరాబాద్ పిల్చ్ పోండి బెంగళూరు కి పిచుకోని పోండి అంటారు ఇంకా సిక్ ఆ ఊర్లో హాస్పిటల్లే లేవన్నట్టు చె తరింగ
ఇంగా హాస్పిటల్ ఏం చిన్నగా ఉంటా వాళ్ళ మెయింటెనెన్స్ కే సగం తీసేసుకుంటాడు
ఆ
టే మా డాడీ ని అడ్మిట్ చేసినప్పుడు నైట్ నైట్ కే సిక్స్ ఫిఫ్టీ థౌజండ్ పే చేసేసెండి అంటారు
ఓయమ్మా
ఎక్కడి నుండి తెస్తారు నైట్ నైట్ కంటే మన చేతిలో ఉండేదా కావాల్సింటే
ఎట్ల తెస్తారు
ప్రస్తుతానికి ఉన్నది కడతాము మళ్ళ మార్నింగ్ కడతాము అంటే కూడా వాళ్ళం మీరు తెస్తేనే లోపలికి పిలుచుకుంటారు లేదంటే లేదంట రాత్రికి
అయ్యయ్యో
అవి స్కానింగ్ రిపోర్ట్స్ అవన్నీ చేయాలంటా అవి అవి గాని పనే చేయలే అది ఎమర్జెన్సీ చేయకపోయరే నువ్వు డబ్బులు కట్టు మేముప్ స్కానింగ్ తీపించుకోండిండి
ఉ
ఇంగే లాస్ట్ ఇంక రాత్రి పూట్ల పన్నెండు టైం లో ఎవరు ఇస్తారు మనకు కావాలంటే కానీ ఫోన్ చే ఇప్పించుకోవాలంటే
అదే గదా
గంట్లో రెండు రోజులు మూడు రోజులు ఉంటే చానా హాస్పిటల్లో అమౌంట్ అయిపోద్ది
ఊ
వాళ్ళకు బెడ్కి రూమ్కిి అన్నిటికీ తీసేసుకుంటారు మనం సంపాదించినే దానికే సరిపోతుంది మనం ఇంకా కేర్లేసుకుంటే
ఆ ఇంకేం చేస్తాం ఇంకా అట్ల అయిపోయినా ఈ రోజులు ఇప్పుడు
టీ తాగానరా
ఆహా వస్తాను మీ ఊరికి రావాల నేను టీ తగడానికి
మ్ మా ఇంటికి రా ఇంకాడే తదా
ఆ ఇంక ఇప్పుడుండే న ఇంక ఇప్పుడు ఏడ వస్తుండలే ఇంకా
బ ట్రైన్ ఎక్కి ఇంగ వచ్చేసే
వస్తా వస్తా
హ ఇంకేముంటదీ చెప్పాలి
మీర ఎక్కడికి పోలేదా ఇంక ఇప్పుడు బయటికి నువ్వు ఇంకెక్కడికి పోలేదుా బయటికి ఇ
ఇంకెక్కడికి వాలేదు చెప్పలేదా శ్రీశైల ఇంకొక్కడు వనాను
ఊ
ఇంటి దగ్గర ఉన్నా ఎక్కడికి పోలే ఎక్కడికి పోతాం మేము ఇంగ పల్లెళ్ళో ఉన్నోళ్ళు ఎడికి పోతారు
హ్మ్
ఇల్లు లేదా పక్కిలు అంతే
ఇంగంతే ఇంకా లేకపోతే చెట్టు కిందకి అలా పోయి కూర్చోవడం చల్లగా ఉన్ టది ఇంగ
మా చెల్లెలు ఇంట్లో బార కట్టి ఆడుకుంటూ కూర్చున్నాం
అవునా
ఆడతవ వారా కట్టను నువ్వు
నా ఆడేకి రాదు
అ
నాకు ఆడేకి రాదు
రాద
రాదు
ఆ సిటీ నా న ట్ట విలేజా
అవును
టువు రా అందుకే తెల్స్
అ
మేం బాగా ఆడతాంగా మా అన్న వేరే కంపెనీకి మారుతున్నాడు ఇంగ హాలిడే పే పనాడికి ఇంగ రోజు పద్దన్నే కూర్చుంటే సాయంత్రం వరకు లేరు బార కట్ట కూర్చొని పిల్లలంతా
ఎవ్
బా ఎంజాయ్ చేస్తుంటారు
ఊ
సరే బాయ్
సరె బాయ్